ఎం చెత్తాన్నవ్.
ఏం లేదు కూసున్నా. ఇంతసేపు మీ ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడినా.
ఎవ్వరు?
మీ ఫ్రెండు.
ఆహా ఏమంటాంది?
ఏమంటాంది ఏం చేత్తాల్లు, మా ఫ్రెండ్ ఏం చేత్తాంది అసలు ఫోన్జేత్తే ఫోన్ మా ట్లాడ్తలేదు. బిజీ బిజీ అని చెప్తాంది ఎప్పుడైనా అని అంటాంది.
ఆహా
అయితే నేను చెప్పినా మీ ఫ్రెండ్ వెబ్ సిరీస్ చూస్ స్తాంది. అందుకే ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పినా.
ఆ
మీ ఊరిలా బోనాలటగదా.
ఆ
పోతాము అని చెప్తాంది.
ఆహా ఎప్పుడటా?
ట్యూస్డే అట కదా. పోతమని చెప్పింది. ఇంతసేపు ఆమె తోటే మాట్లాడిన.
అయిపేయినయా మాట్లాడం.
ఏడయిపోయినయి ఇంకా.
ఆ
ఇంకా అయిపోలే నీగి చెయోద్దా మళ్ళా ఇంకా నేను.
ఆమెకు అయ్యిపోలే
ఎవరికి మీ ఫ్రెండ్ కా మీ ఫ్రెండ్ కి అయిపోయినయి. నీకు చేయాలె, ఇంకొక ఆమెకి చేయాలె. నీకు ఫైవ్ టైమ్స్ ఆ మాక్ ఫైవ్ టైమ్స్ ఇంకొక ఆమె ఆమె లేదా మీ ఫ్రెండు జాయిన్ చేయిచ్చినామె ఆమెకు కూడా చేయాలె చేస్తా అని చెప్పిన చెప్తే ఫంక్షన్లు ఉన్నా నేను ఒక నెంబర్ పంపుతా ఆమెతోో మాట్లాడ అని అన్నది అంటే సరే అనే మాట్లాడిన ఆమెతోటి ఇంతసేపు
ఏమో చూడ్ను
ఏమున్నదె ఎక్కడక్కడ ముచ్చోట్లన్ని ఎప్పిన మాట్లా ఆమెతోో మాట్లాడుతాని తొందర అయిపోయింది తెలుస టైము అ తెల్ తెల్వనామె కదా తెల్వన్ పర్సన్ అయి సరికి మాట్లాడిన తొందర అదే వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఇంకొకామె ఎవరు ఉన్నారట అయితే నెంబర్ పంపని మేసేజ్ పెట్ారు ఇగ చూడ్లేదు ఇంకా చూస్తే నీ తోటి అయిపోయిన తర్వాత ఆమెతోోని మాట్లాడదామని చూతాను ఆమె ఏమో త్రీ కాల్స్ ఏమో అయిపోయినయట ఇంకా చెయ్యాలే మీ ఫ్రెండ్ కే మీ ఫ్రెండ్ వెబ్ సిరీస్ చుత్తాందట కదా సాయంత్రం చెత్తా అనన్నది ఇవ మాట్లాడిందట కదా ఆమె తోటి ఫై ఆమె కూడ మాట్లాడిందట ఈమె తోటి టూవో త్రీయో ఇంక మిగతా కాల్స్ మాట్లాడాలటగా గదే చెప్పింద్ ముచ్చట నాకు మర్ నువ్ పోతాన వా అంటే పోతా అనన్నది
ఆహ
ఉమ్ మీ ఫ్రెండ్స్ పోతార్లా మరె
పోతాళ్లు
నీగ్ తెల్సా ఆమె నీవు వాళ్ళూరేనటగా
తెరుసు
ఇంక మీ రూమొళ్ళు వెయిల్లా మీ ఫ్రెండ్స్
వార్ రూమ్ వాళ్ వెల్ కొందరు
అందుకే సౌండ్ ఏం ఇనబడ్తలేదు
ప్రశాంతంగ ఉన్నది
ఏమో దంచుతానవు ఏం దంచుతానవు ఆ సౌండు
ఏం లేద్
మరేదో దంచినట్టు సౌండ్ ఇనబడతాంది నాకు
సైడ్కి పచ్చర్లు గిట్ల కొడతంటే సౌండు వత్తానట్ట అట్లే
మ్ అన్నీ తీటపన్లే చెయ్ నువ్వు
ఆ
నిన్న రెండు సార్ల కాల్ కట్టయ్యే కదా
ఆ అయిన పడ్డయి మళ్ళ కదా
రేటింగ్ వడ్డది రేటింగ్ ఇచ్చినవా రేటింగ్ ఇయ్యేద్దట
ఎందుకు
రేటింగ్ ఇత్తే పైసలు కట్ అయితై అట
అయ్యో రేటింగ్ ఇచ్చిన ఎంగాద్ ఒక్కటే
రెండు కట్ట అయ్యా కదా రెండు సార్లు ఏత్తిరి కదా
అది రేటింగ్ ఇయ్యలే ఇయకుంటే ఏసినం మళ్ళ పడ్డది రేటింగ్ ఇయ్యని ఇచ్చిన ఒక్కటేగ అయిపోయింది మాట్లాడుగనీ రేటింగ్ ఇయ్యలే
ఊహు ఎంతసేప్ మాట్లాడినవ్
ఇంగ అత్తరు డ్రెస్ కి
మరి టెన్ మినిట్స్ మాట్లాడినంక ఏం కాదు
ఉ ఏం గాద్ అహా అది సెవెన్ మినిట్స్ ఏమో గంతే
అయ్యో మరి గట్లఏట్ల కట్ అయింది
ఏమో అదే కట్ అయింది దానిదానికే
నేను ఒకసారి నీకు జెసినప్పుడు కూడా అట్నే అయింది
ఆ ఏం బాధలు ఆ
ఆ
ఏం కూర మీ హస్టల్ ల
మా హాస్టల్ లా బెండకాయ కూర
ఊహ
ఏం చెత్తాళ్ళు ఇంకా మీ ఊరోళ్ళు మీ ఫ్రెండ్స్ పెళ్లిళ్ల సీజన్ గద పోతానవ పెళ్ళిళ్ళకు
సేళ్లిల్లె ఇయాల మా ఊళ్లో ఒక పెళ్లి ఉంది
మయ్యో మరి ఎందుకు పోలే
మేము పోత లేదు
పోకపోయినావు
చి పోను నిను ఆ చుట్టాలు అయితానే ఆ చుట్టాల అయితానే ఓత
ఉహు ఆ పెళ్లికి పోయి ఏం చేస్తావు పెళ్లి చూస్తావా ఐస్క్రీమ్లు తింటావా
సూడుడు జుత్తా ఐస్ క్రీమ్లు తింటా
ఏ అది దేలు చేతే నువ్ ఐస్క్రీమ్లా కోసమే పోతావు పెళ్లి కి
ఏ కాదు
నినా మరి ఎందుకు పోతావు
చూసాదనికి
ఏమో మటన్ తింటానికి ఐస్ క్రీమ్ల కోసం వొత్
చి
ఆ పెళ్ళి చూత్తాను పెళ్ళి కాన్సన్ట్రేషన్ గా చూసినవా ఎప్పుడన్నా
చూసినా మా అక్క పెళ్ళి
అది మీ ఆ సొంత అక్క పెళ్లి కాబట్టి చూసిన అది వేరేటోళ్ళ పెళ్లి అయితే
అదే వేరేటోళ్ల పెళ్లి అయితే వేరేటోళ్ల పెళ్లి వలిసి చూడాలే అంతా గానం
చూడనో
న
ఐస్ క్రీమ్లు ఐస్ క్రీమ్లు ఎడబెడతాళ్ళు ఆ కూరలు ఏడ వండుతాళ్లు
ఆ
అవి జూత్తానికే వత్తావ
ఆ నువ్ పోవ పెళ్లిళ్లకు
కలవట్లేదు పెళ్లిళ్లకు పోనికి
కంజూమ్ చెప్పండి
ఇగ నాకు నచ్చదు పెళ్ళిళ్ళ కు పోవుడు ఆడ అందరు విచిత్రంగా చూస్తారు పెళ్లికి పోయిన కాడ వాళ్ళు చూసుడేమో గాని నాకు తింటానికి సిగ్గు అయితది పెళ్ళిళ్ళ కాడ మీ చెల్ల వొతదా పెళ్లి లకి
పక్కనదిస్
పోతది అత్తది నువ్ మాత్రం బోవు రావు ఉహు ఇంకా మరి మీ ఫ్రెండ్ ఫోన్ ఎప్పుడు కొంటాదట అడగపోయినావు కొన దాట్నా
ఏమున్నది ఏదురు గా
అయ్యో ఎందుకు అడగవా నువ్ మీ ఫ్రెండ్ అయ్యా ఫోన్ అనుకోవా అని
నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు హ్మ్
లేరా
ఆహా
మరి ఆమె ఫ్రెండ్ కాదా మీ బెడ్ పై ఏం బెడ్మెంటు ఆ మరి ఏమైతాది
కాదు నాకు నేనే ఫ్రెండ్
అవునా హ్మ్ హ్మ ఆ చెప్పు మీ ఫ్రెండ్ కి ఫోన్ కొనుకో సారీ ఉగాదికి వచ్చినప్పుడు తెచ్చుకో అందరికి ఫోన్ ఉన్నది కదా నీకు లేదు అని చెప్పు
అనవసరం నాకు
వామ్మో చి ఎట్లా ఉడి ఫోన్ ఇస్తానమని ఆమెకు ఫోన్ వద్దా ఆమెకు అది కూడా వద్ద
మనకి నక్ తెల్వద్
హ్మ్ నిన్ను చూడనపుడు ఎట్లా అని ఫోన్ ఇతనవని ఆమెకు ఫోన్ వద్దంటావా
హహ్మ్ ఎంకరేజ్ చేయ్యాలి కాని డిస్కరేజ్ చేత్తవ నువ్వు ఇంకా హ్మ్ చేయ్ ఎంకరేజ్ చేయ్ ఆమెను ఎందుకు అనుకోదా పాపం ఆమె కొక్కదానికి లేదు ఎట్లుంటది అనుకుంటాన్నావ్ ఆ అంటవెందీ చెప్పు ఇంకా మీ ఫ్రెండ్ ఇంకొకామె ఏం చేస్తాంది
ఎవరు
ఫోన్ మాట్లాడతాందా పండుకుందా
మాట్లాడుతంది
ఆహా బాగా రీల్స్ బాగా సుత్తానట్టున్నవ్ గా ఆమె నైట్
అవునా
వెబ్ సిరీస్ సూత్తలేరు మీ రూమొళ్ళు
చూస్తలేరు మా వాళ్ళు వెబ్ సిరీస్ చూడరు
ఆ కార్డ్స్ ఆడతారు కదా
కార్డ్స్ తో ఆడరు మా వాళ్ళు
హ్మ మొన్న చెప్పింది ఎవలు మరి
అదే మా వాళ్ళు
నోట్లో ఏలు పెడితే కూడా కొరకరు
ఆ
ఊ అంటఅది సూడు ఇంక నిజామా అదేమన్నా
నిజమే మరి
మీ రూమోళ్ళంతా సదువుల బిడ్డలు కదా హూ అందుకే ఏం ఆడరు ఏం చెయ్యరు
ఆ
మీ ఫ్రెండ్ కింకెన్ని
సరేలే ఆ ఆ కావచ్చు ఇవాళ అయిపోతాయా అయిపోతాయ్ అనుకుంట
హ్మ్ హ్మ
ఎంత
ట్వంటి
ఆహా ఆహా ఇప్పుడు నువ్వు నాకి ఇప్పుడు మాట్లాడుకున్న వాటికి నాకి ఆ ఆ ఆహా